వాష్ చిన్నది వస్తుంది మీ
ఎ బాగున్నా
బాగున్నా మీరు బాగున్న అండి ఏం చేస్తురండి ఏం చేస్తురండి
ఇప్పుడు వారి వల్ల చాలా గ్యాస్ తక్కువ దొరుకుతున్నాయి
మీము క్లారిటీస్ స్ కష్టంగా లేదండి కొంచెం ఎక్కడికన్నా వచ్చి మాట్లాడండి చెప్పండి ఆ చెప్పండి ఏనండి ఎక్కడుర్రండి మీరు
హలో హాయ్ చికెన్ బిర్యానీ అంటె ఇష్టమేనండి
మేము తింటాం అండి చికెన్ బిర్యానీ మీరు చేసి పెడితే తింటాం
మ్.. మీకు చేయడంవచ్చా అండి
వచ్చండి
ఎలా చేస్తరు బ చెప్పవా
ప్రాసెస్ మీరు చెప్పండి మేము కూడా ఇంటం మా మాకు యావరేజ్ గా వచ్చండి చికెన్ బిర్యానీ చేయడం
మ్... నాకు అంతగా రాదండి ఒకసారి చెప్పండి ప్రాసెస్ విందాం చికెన్ ఇప్పుడయినా చికెన్ రేట్స్ బాగా పెరిగినయి అంటండి చికెన్ ఇప్పుడు దొరకదంటున్నారు
అవున్ నిజమేనండి
ట్లేండి ఇక చికెన్ ఎక్కడ చేసుకోని తింటం
ఆ గ్యాస్ ఇంకా రేట్లు పెరిగినియిగా అండి
బిర్యానీకైనా చాలా ప్రాసెస్ పట్టిద్ధ నుకుంటా కదండి టైమ్
అవునండి కానీ నేను ఇంతవరకు బిర్యానీ అంతగా ట్రై చేయలేదండి
మ్.. అవునా బిర్యానీ చాలా కావాల్సి వస్తాయి అనుకుంటాను ఒంట సామాన్ల ఎన్ని యాక్చువల్ గా నేను కూడా బాగా తింటానులేగానీ యాక్చువల్ గా నేను కూడా బాగా తింటాను కానీ ఎక్కువ అంతగా చేయడం ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదండి
మ్ ఇంకేం చేస్తురండి అ
ఇంకా అదే అండి చికెన్ ఇప్పుడు మా దగ్గర అయితే గ్యాస్లు చాలా ఇబ్బంది ఐతుందండి మీ దగ్గర దొరుకున్నాయ
ఏందండి
గ్యాస్ వార్ వల్ల షార్టేజ్ బాగా అయితుందండి పెట్రోల్ గ్యాస్ ఇవన్నీ మీ దగ్గర ఏమైనా దొరుకు
మా దగ్గర కూడా దొరకట్లేవండి మా దగ్గర కూడా బానే పెరిగినియి అన్నీ
అవునా
అవునండి
ఈ ఫెస్టివల్స్ మీరు ఏది బాగా జరుపుకుంటారు. ఇప్పుడు రేపు ఫెస్టివల్ బాగానే చేస్త చేసుకుంటమండి ఇకవన్నీ ప్రిపరేషన్ మేమే మీకు ఏమి ఇష్టం మీ ఫెస్టివల్లో వంటలల్లో
మాకా అండి
ఉమ్మ్
మా కారపూస ఇష్టం అండి మీకండి
మాకుకారు పుస్తకాన్ని మేమువిధ సంక్రాంతి చేసుకుంటాం అండి రేపు
మేము దసరా గూడా చేసుకుంటాం అండి
అవునా రే పండక్కి ఏంచేసుకుంటారండి అ
రేపు శ్రీరామ నవమి కదండి ఏం చేసుకోమండి ప్రసాదం చేసుకుంటాం జస్ట్ సేమయానో లేపోతే పొ
సేమ్యా ఎట్ల చేసుకుంటరండి మీరు
రెసిపీ కావాలండి మీకు. కొంచెం సేమియా ఢీ ఫ్రై చేసుకొని దాంట్లో చేసుకుంటమండి కొంచెం మిల్క్ షుగర్ అన్ని వేసుకొని యాడ్ చేసుకొని చేసుకుంటాం అండి.
మీరు బాగా ఇష్టంగా తింటరండి సేమ్యా.
నేను తిననండి మా హస్బెండ్ బాగా ఇంట్రెస్ట్
అవునా మీరు బాచేస్తారనుకుంట వ టలు
అంత పర్ఫెక్ట్గా ఎం కాదు బానే చేస్తామండి మా వరకు అయితే.
అంటే మేము రేపు పులిహోర కూడా చేసుకుంటము, పానకం కూడా చేసుకుంటము అండి. మీరు చేసుకుంటరా.
చేయనండి జస్ట్ సేమియా చేద్దాం అనుకుంటున్నా అండి.
హుహ్ మా దగ్గర కళ్యాణం చేస్తారండి. కళ్యాణంలో పానకము, పులిహోర హు అవన్నీ బాచేస్తారమ్.
ఉహు మేము కూడా ఇక్కడ టెంపుల్ కు వెళ్ళాదాం అనుకుంటు పానకం ఆ అండి. రెసిపీ అంత డీటెయిల్ గా తెలివదండి. నాకు
ఆహా హ హ రెస్పీ తెలిస్తే చేస్తారంటారా నాగూడ ఎంతె వదండి బెల్లం తీసుకోవాలి, బెల్లం లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. కొంచెం మిరియలు పౌడరు కలుపుకోవాలి కరిగేసే తాగడమే.
ఒకే అండి.
హ్మ్ అంతే అండి రెసిపీస్ ఇవి
ఇంకేందండి.
ఇంకా ఇంకేం ఫెస్టివల్ చేసుకుంటారండి మీరు మంచిగా బాగా ఇష్టంగా.
ఏదండి.
ఇంకా ఫెస్టివల్ మీకు ఏది బాగా ఇష్టంగా చేసుకుంటారండి.
ఇంకా బాగా అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదండి మీరు చెప్తె వింటాం అండి.
మేం దసరా బాగా చేసుకున్నాం అండి. గారెలు
మీరు దసరానా మేము సంక్రాంతి చేసుకుంటామండి సంక్రాంతి.
ఉమ్మ్ బాచేస్
సంక్రాంతి బాగా చేసుకుంటాం ఆంధ్రాలో చేసుకుంటా ఇక్కడ కూడా కాదు
ఆ ఆహా ఎన్ని డేస్ అండి త్రీ డేస్ చేసుకుంటారా
ఆ త్రీ డేస్ చేసుకుంటా అడి
బాగా చేసుకుంటారు కోటుబందలు అవి బాగా ఇష్టం అనుకుంటా మీకు
అవునండి
దంచింది చె కోడిపోందాలా మంది
ఏంటండి
కోడి పందాలు ఎప్పుడు నేను అవరిని చూడటడానికి వెళ్ళారా
వెళ్లలేదండి కాకపోతే ఫోన్ లో చూసింది అండి. డైరెక్ట్ గా అయితే చూడలేదు ఇంతవరకు
ఉహ బాగుంటాయి కదా గోడిపందరి అయినా సంక్రాంతి ముగ్గులు పిండి వంటలు అవన్నీ బాగా చేసుకుంట స్తారండి అయినా మేము కూడా చేసుకుంటాం పిండి వంటలు అవన్నీ తార్పుూస బాగా ఇష్టం అన్నారే ఎప్పుడైనా ట్రై చేశారా కారూపుసా చెయ్యరా
చేయలేదండి
అయ్యో ఎందుకండి
చేయలేదండి
ఉ రాలే రాధా ట్రై చేయిపోార ఎప్పుడ న తినడానికి
ఉహ్ ట్రై చేస్త అండి
ఇంకేం చేసుకుంటారంండి ఫెస్టివల్ హోలీ మొన్న రీసెంట్ గా బాగా చెప్పుకున్నారా హోలీ
హోలీ సారా అండి ఏదో అట్లా జరుపుకున్నామండి యావరేజ్ గా మీర ఎలా జరూపుకురండి
మేము కూడా బానే చెప్పుతున్నామండి
ఉహ్ హ్
ఆ మా దగ్గర సంక్రాంతి కంటే దస ద బాగా చేసుకుంటారండి దసరా చాలా నైన్ డేస్ మంచిగా రోజుకోక వెరైటీస్ తో డ్యాన్స్ లతో
ఆ దసరా ఎక్కడ మేము కూడా చేసుకుంటాం అండి దసరా కాకపోతే సంక్రాంతి ఏంటంటే పిండి వండి అ అవి స్పెషల్ అని అ అంటన్నాను మేము కూడా దసరా చేసుకుంటాం అండి మా రొండు ఇష్టమే మాక్కూడా
ఆహా
ఉ సంక్రాంతి దసరా రొండు ఇష్టమే తెలుసా అండి ఇక్క బ కా మ స అ
ఆ బతుకమ్మ ఎన్ని ఫ్లవర్స్ తో బాగా చాలా ఫ్లవర్స్ సంగా
అవును
ఫ్లవర్స్ దొకుతాయండి మీ దగ్గర బయటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారా ఫ్లవర్స్
బయటక వెళ్ళి తీసుకొస్తామండి మీరు చేస్తారా బతుకమ్మ
చేస్తామండి మాకు దగ్గరే దొరుకుతాయి అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి దొరికే ఫ్లవర్స్తో అన్ని కలర్ కలర్గా బతుకమ్మ చేసుకొని తీసుక బతుకమ్మని బట్టి ప్రైజెస్ ఉంటాయండి మాకు మంచిగా చేసిన వాళ్ళకి
ప్రైజెస్ కూడా ఉంది అంతే అండి మీకు మాకండ వడి
అవి మంచిగా బాగా చేసుకుంటం
ఆ
హ
ఇంకేందండి
ఇంకా ఇంకా ఇకా
స్టార్టింగ్ వాయిస్ ఎందుకండి క్లారిటీ రాలేదు
వాయిస్ క్లారిటీకి రావట్లేదాండి
ఇప్పుడు కాదండి స్టార్టింగ్ లో వినపడలేదండి
ఉహ్ ప్రాబ్లమ్ అయితదండి
సిగ్నల్ ప్రాబ్లమా ఇంకేందండి
ఇంక ఇంకేం చేసుకుంటారండి మీరు ఇంకేం చేసుకుంటారు
మేమండి ఎప్పుడు ఇంకా శ్రీరామ్నామి ఉంది నెక్స్ట్ ఇంకేమ ఫెస్టివల్ ఉందని ఇప్పట్లో అ మేము నాగులచోతి జరుపుకుంటాము అన్నీ చేరుకుంటా న ఓకప్పు మేము అండి మా అమ్మ వాళ్ళ ఊరికెళ్లి జరుపుకుంటామండి
ఎంత
ఏందండి
మా దగ్గర బాగా చెప్తానండి
ఆ మే వాళ్ళు బాగానే జరుపుకుంటారండి మేము కూడా జరుపుకుంటాం
ఆ అంతే రేప్పరానా మీకు పానకం ట్రై చెయయండి మీరు కూడా మీది కూడా రే రే మీరు కూడా రేపు పానకం బాగా ట్రై చేయండి
ఆ ట్రై చేస్తామ అండి
చెప్పాను కదా రెసిపీ
ఆ చెప్పార అండి
ఉహ్ ఇంకేం ఇంక చేస్త చస్తారంండి శ్రీరామ రోజు
ఇంకేముందండి పానకం మీర అన్నరుగా ట్రై చేస్తాండి సేమియా ఇంక పూజా ఎర్లీ మార్నింగ్ లేసి
అ ఏం వెరైటీస్ చేస్తారండి ఏం వెరైటీస్ చేస్తారు వెరైటీస్ వెరైటీస్ ఉన్నాడి మేం పానకంపులు రా రా అవి ఇందా చెప్తాను కదా ఇంకా అలాంటి వెరైటీస్ చేసుకుంటాం ఫెస్టివల్లో బాగా కలర్స్ చేసుకుంటారు
అవు
ఉ అవు నువ్వు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారా ఎర్లీ మార్నింగ్ చేస్తారా లేకపోతే మీరు ఈవినింగ్ అట్లా ఏ టైంకింత చేసుకుంటారా
దండి
శ్రీరామనమి ఫెస్టివల్ మీరు ఎర్లీ మార్నింగ్ తెలుసుకుంటారు
ఎర్లీ మార్నింగే చేసుకుంటామండి
అవు
ఫెస్టివల్స్ ఏవైనా ఎర్లీ మార్నింగే చేసుకుంటా అండి ఈవినింగ్ కాదు మీరండి